హలో
హలో
విన్పి సుందా
ఆ వినబడుతుందండి మీకు
మాకు వినపడుతుందండి బాగున్నారా
ఆ బాగున్నామండి మీరు బాగున్నారా
మేము బాగున్నాం మీ ఇంట్లో వాళ్ళ అందరు బాగున్నారా
ఆ అందరూ బానే ఉన్నారండి మీరు
మా ఇంట్లో కూడా అందరు బాగున్నారండి మా చుట్టుపక్కల కూడా అందరు బాగున్నారండి
అవునా మీ ఇంట్లో వాళ్ళు ఏం చేస్తున్నారండి
ఏం లేదండి ఇప్పుడే మా అమ్మ అన్నం ఉండడానికి బియ్యం ఏరుతుంద అనమాట
ఓకే నాలుగేలు అవి ఇవి ఉంటా
ఆ అవునండి మా నాన్ననేమో పొలం దగ్గరికి వెళ్ళర అన్నమాట పొలంలో ఈరోజేమో ఏమో తీయాలంట వారి ఏదో తీస్తారంట వెళ్ళరు మీకు పొలం పని వచ్చా అండి హలో మీకు పొలం పని వచ్చా అండి ఆ పొలం పని వచ్చా అండి మీకు
ఆ వచ్చండి వినబడట్లేదా మీకు
ఇంతసేపు విన్పలేదు చెప్పండి మీకు పొలం పని ఎలా చేయిస్తారో నాకు కూడా నేర్చుకోవాలని ఫుల్ ఇష్టం అనమాట
అవునా ఒకసారి మీరు మా ఇంటికి వస్తారా అండి మీకు నేర్పిస్తాను నేను అన్ని పనులు
అవునండి నేర్చుకోడానికి
అవునా అంటే ఫస్ట్ నీకు నాక ఏమేమి పనులు వచ్చో అని మీకు చెప్తాను ఆ పనులను బట్టి మీరు మీకు అందులో ఏమి నేర్చుకోబుద్దయితుందో అవి చెప్పండి
ఆ అవునండి మాకు మొ ముక్కలు అంటే మొక్కజన కంకులు అంటే చాలా ఇష్టమండి కానీ మా నాన్న పండి అనమాట దోస్తు ఉంటది ఆమె పండిస్తుంది కానీ తీసుకురామంటే తీసుకురాలేదండి
అవునా అయ్యో నాకు చెప్తే నేను తీసుకొచ్చేదాన్ని కదండి
నాండడి
ని అంటే మా ఇంటికాడ మేము కూడాసారు మొక్కజొన్న వేసాము మాకు అందులో మొక్కజొన్నలు పండు అ్య సార్ తీసుకొచ్చేదాన్ని ఇప్పుడు అయినాయి అన్నట్టు మొక్కజొన్నలు తినే స్టేజ్కి వచ్చినవి
అవునండి మా ఇంటికాడ పది రూపాయలు పెట్టి కొనుక్కోవాలండి మొక్కజొన్నకు అంకులు దొరకోవాలన్నమాట
అవునా పది రూపాయలకి ఎన్ని ఇస్తారండి ఒకటా
ఒక్కటిస్తరండి
అంటే ఉడకబెట్టినాయా లేకపోతే ఉత్తి కంకుల
ఉడకబెట్టి అయితేనేమో ఇరవై రూపాయలు అండి ఉడకబెట్టనివి అయితేనేమో పది రూపాయలు
కాల్చినవా వాటికి
కాల్చినవి నేను ఎప్పుడు తినలేదు గాని మా నాన్న తెచ్చేది మా అమ్మ తింటాది మా నాన్న తింటాది అక్కయ్య వాళ్ళు చెల్లెళ్ళు అందరు తింటారు ఆ ఇరవై రూపాయలు అట్లు ఉంటంది అనుకుంటా అండి అది
ఆ కాల్చినవి కూడా చాలా బాగుండయం అండి మీరు ఒకసారి కాల్చుకొని తినండి అంటే ఇంకా మొక్కజొన్నలు కాల్చి ఉడకబెట్టడం ఇవి ఇట్లా తింటారు మళ్ళీ అ ఇ వాటినే ఏమంటారు కదా అండి పక్క పకోడు ఇలా ఏమంటారు కదా బజ
అవు అవునండి హ్మ్మ్
చేస్తారు అవి అయితే ఇంకా మస్తు ఉంటాయండి ఇగా
అవునా అండి మీకు ఈ విషయం తెలుసా ముగ్గులు వేయడం వచ్చా అండి ఇంటి ముందలా
ఆ వచ్చు అంటే కొన్ని కొన్ని ముగ్గులే వచ్చు నాకు మల్ల అందులో కూడా స్పెషల్ గా మలకల ముగ్గులే వచ్చండి నాకు వేరే డిజైన్స్ స్ రావు
మా దగ్గర మెలికల ముగ్గులు ఉంటాయండి మలకల ముగ్గులు ఉండవాండి
ఎ మెలిక ఇకల మాాలికలా
మ మెలీకలు అంటామండి అంటే మా సైడ్ మెలికలు అని ట్టమంట
ఓ అవి మెలికలు మెలికలు తిరుగుతాయి కాబట్టికి ఓకే అంటే నాకే తెలవదండి సరిగా ఏదో వర్డ్ చ్చి నానిస
అవునండి అవును మీకు కోన్ డిజైన్ల అలా చేయ పెట్టుకోవడం వచ్చా అండి చేతికి
పట్టడం కూడా రాదండి నాకు ఇంతవరకు ఎప్పుడు నేర్చుకోలేదు నేను నవి
సరే మా ఇంటికి రండి నేను నేర్పిస్తానండి చాలా ఈజీ అండి అవి
అవునా ఎప్పుడు రావాలండి నేర్పిస్తార నిజంగా చాల వచ్చా
అండి మీకు రోజు మా ఇంటి దగ్గర మళ్ళా చిన్న పిల్లలతోటి ఆటలు ఆడుకుంటాం అవి బాగుంటాయి ఇంకా కోన్ కూడా పెట్టడం నేర్పిస్తాం మీకు రండి ఒకసారి
ఆ వస్తాండి ఎన్ని రోజులు నేర్చుకోవచ్చండి కోన్ వేయడం
మీకు నేర్చుకోవాలని ఒక తపన ఉంటే ఒక్క రోజులో వచ్చేస్తుదండి నాకు ఒక రోజు చిన్నప్పుడు సైకిల్ రాదనమాట మా ఫ్రెండ్స్ అందరు ఏడ్పిస్తుండేది ఒక్క రోజు ఒక రోజు అయితే చూసి కింద పడుతుంటే నవ్వీర అనమాట రెం రెండో రోజు నేను నాకు సైకిల్ వచ్చింది అనమాట
అవునా ఎందుకండివల్ మీరు నేర్చుకున్నారా అండి మీరు
వాళ్ళు కానీ నాకు ఆర్ద్రత ఉందన్నమాట సైకిల్ నేర్చుకోవాలి తొందర అని మీరు కూడా అలానే కోన్ కూడా నేర్చుకోండి ఒక్క రోజులో వస్తుంది మీ కొ
అవునండి ఈసారి వస్తాండి మీ చేతులకు నేనే ఏస్తాఅండి ఈసారి
ఆ ఓకే అండి అవునండి
ఏ ఇంకా ఏం చేస్తున్నారండి
కలర్లు కలర్లు వేస్తామండి మస్తు ఉంటాయి పండుగల అప్పుడు ఉగాదికి మేము ముగ్గులు వసుకుంటాంమండి మీరు ఒకవేళ వస్తా అంటే రండి ఉగాది పండగకి మా ఇన్
ఉండాక్ ముగ్గు లు మర్ ఐ కలర్స్ ఏయడం డిజైన్స్ ఏ యడం కూడా రావండి నేర్పి మీరే నేర్పియాలి ఇగ
నేర్పిస్తాండి ఇప్పుడు మనము యూట్యూబ్ లో కూడా చూసి నేర్చుకోవచ్చా అండి మీ ఇంటి దగ్గరే ఉండి యూట్యూబ్ ఉంది కదండి
ఆ అవునవునుగా
యూట్యూబ్ లో నేర్చుకోవచ్చు మనము ఇన్స్టాగ్రామ్ కూడా అలవాటు అయిపోతాన్నాము ఇప్పుడు షార్ట్ల అని ఇంస్టాగ్రామ్ లో రీల్స్ అని
యూట్యూబ్ లో అంటే డిజైన్స్ అని కొట్టాంగానే అవి చూడొచ్చా మీకు ఎవరైనా తెలుసా అందులో
ఆ అందులో నాక్ ఏం స్పెషల్గా ఏం తెలియదుండి ఎందుకంటే నాకు చిన్నప్పటి నుంచే ఒక చిన్న అక్క వాళ్ళు ఇంటికాడ ఒక అక్కయ్య వాళ్ళు నేర్పించారునమాట ఇంకా రోజున నాకు నా బ్రెయిన్ లో ఏ డిజైన్ వస్తుందో ఆ డిజైన్ నేను వస్తా నాకు ఇట్లా చూసి వేయడం ఇష్టం ఉండదునమాట
అంటే మీరే ఓన్గా క్రియేట్ చేస్తారా అండి
ఆ ఓన్గ క్రియేట్ చేసా అంటే మేము వేరే వాళ్ళ ముగ్గులు చూసే ఉంటాం కదండి ఇన్ని రోజుల నుంచి అంటే
ఆ ఎక్స్పీరి అంటే అనుభవం ఉంది కాబట్టికి
ఆ అవునండి
మాకీ మేము ఇప్పుడు స్టార్టింగ్ పొజిషన్ లో ఉన్నామండి మాకేం తెల్వ దు
అందుకే అండి యూట్యూబ్ లో చూడండి లేకపోతే మా ఇంటికి వస్తా అన్నారు కదా అండి అట్లానే కోన్ డిజైన్ నేర్పించేటప్పుడే ముగ్గులు కూడా నేర్పిస్తా కలర్లు కలర్లు ఎలా వేయాలి ఉగాది పండకి మీ ఇంటి ముందల వేసుకునేలాగా నేను నేర్పిస్తలేండి
నిజంగానా అండి నేను నేర్చుకుంటా పక్కా
ఉమ్
ఎప్పుడు రావాలండి మరి మీ ఇంటికి
పండగ పండగ పంతొమ్మిదో తారీఖు ఉంది కదండి మీరు రెండు మూడు రోజుల ముందు వచ్చినా కూడా నేను నేర్పిగలుగుతా మీకు
ఓకే అండి ఎక్కడఅన్ డి మీది
మాది ఇక్కడేనండి గ్రామం చిన్న గ్రామం దగ్గర్ నే ఉంటది అక్కడ రండి మీకు చెప్తలేండి వచ్చేటప్పుడు ఇప్పుడుేం వద్దులేండి అది
ఓకే అండి నేను వస్తా పక్కా నాకు మంచి నేర్చుకోవాలి నేను కూడా మా ఇంటి ముందంటే మంచి మంచి ముగ్గులు వేయ్యాలి ఈ పండగకి
ఎట్ కలర్లు కలర్లు వ్యండి మస్తుంటదండి మీ అందులో నెమలి డిజైన్లు ఇంకా పావురాలు మస్తు ఉంటాయండి పిచ్చుకలు అవన్నీ డిజైన్లు వేయొచ్చు
ఓకే అండి నేర్చుకుంటాం ఈసారి మీరేం చేస్తారండి
మేము చదువుకుంటున్నామ అండి ఎగ్జామ్స్ ఉన్నాయి వచ్చే వారం అవి వాటికి కూడా చదవాలి ఇ మ రంజాన్ అయిపోగానే ఎగ్జామ్ ఉంది
అవునా అయ్యో ఇస్ చదవడాలేందో
ఆ చదువు నాకు చదువన్ టే చాలా ఇష్టం అండిఆ
సమయ పాలనలాగా టైమ్ టేబుల్ అలా పెట్టుకుంటారా మీరు
ఆ అట్లే ఏం లేదులేండి నేను చదువుకోవాలంట నాకు ఫుల్ చదవంటే చాలా ఇష్టం అనమాట సో నేను నేనే లే లేవగానే చదువుకుంటా మళ్ళీ తిర గానే చదువుకుంటా మళ్ళీ ఏమైనా ఇంట్లో కాలిగా ఉన్న సమయంలో టీవీ చూడకుండా ఫోన్ చూడకుండా బుక్స్ చూశా అన్నమాట నాకు అట్లా ఇష్టం అన్నమాట మీకు చదువంటే ఇష్టమా అండి.
అంతగా ఇష్టం అంటే అంతగా ఏం కాదఅండి కొంచెం కొంచెం
అవునా అండి.
ఊ అవునండి.
మీకు మ మ్యాథ్స్ ఎగ్జామ్ రాయ్ ర మ్యాస్ ఎగ్జాము మాకు ఒక ఎగ్జామ్ ఉందండి మ్యాథ్స్ అందు లో ఎట్లా రాయాలో తెలీదు
అది అందులో ప్రాబ్లమ్స్ ఉంటాయి కదండి. సమస్యలు వాటిని తీసుకొని సాల్వ్ చేయండి.
కొంచం కష్ కష్టంగా ఉందండి మా ఇంటి దగ్గర మా మా టీచర్ మంచిగ చెప్పాడు అన్నమాట ఇగ నీను నీనే నేర్చుకోవాలి.
అవునా ఈసారి నేను మీ ఇంటికి వచ్చినప్పుడు మీకు నేర్పిస్తాను నేను
ఆ అయితే ఓకే అండి నాకు చాలా ఇష్టం అన్నమాట మ్యాథ్స్ గూడా నేర్చుకోవడం మాటీచ్ చర్ ఏమో మంచిగా చెప్పదు క్లాసులు మీర్ నాకు్ గ్నా గనిత్ మ్ ఎలాగ్ ఏమైనా నేర్పియండి ఏం జేషియైనా
నేన్ మీ ఇంటికి వచ్చినప్పుడు మీరు నాకు ముగ్గులు నేర్పియ్యండి నేను నీకు గణితం నేర్పిస్తాను.
ఆ అవునండి ఇంకొక ఉంటదండి మాకు కు ఎగ్జామ్ ఆ ఇప్పుడు కాలేజ్ లో ఒక పండుగ ఉందన్నమాట దానికి షాపింగ్ చేద్దాం మీరుగూడా రండి షాపింగ్ కి
ఆ ఎక్కడ జేస్తారండి
ఆ హైదరాబాద్ అయిన చార్మినార్ చార్మినార్ దగ్ దగ్గరికి వెళ్దామండి చార్మినార్ దగ్గర ఫుల్ల్ బట్టలు ఉంటాయి. తక్కువ రేట్ లో దొరుకుతాయి. మస్తు క్వాలిటీ గూడా బాగుంటదన్నమాట అక్కడ
అవునా చేద్దామండి అ నన్ను మీరు వచ్చేరోజు నాకు కాల్ జేయండి. నేను గూడ వస్తాను
అవునా అండి అక్కడ మల్ల మనం మల్ మలాయి చాయ్ తాగుదాము. బిర్యానీ తిందామని సూపర్ ఉంటది. బిర్యానీ అక్కడ
అవును నేను ఎప్పుడు ట్రై అంటే తినలేదండి అక్కడ నై
నేను తినిపిస్తాలేండి మీకి ఈసారి ఖచ్చితంగా
ఆ మీరు ఎప్పుడొస్తారండి వచ్చినప్పుడు నాకు చెప్పండి నేను గూడా వస్తా.
ఆ ఇప్పుడు మాకు వచ్చేవారం ఫెస్ట్ అని చెప్పిన కదండి పండగ తర్వాతనే ఉంటది పండు అది అప్
అంటే పం మీకు ఫెస్ట్ కి ముం దే షాపింగ్ చేయాలనుకుంటున్నారా అండి మీరు
అవునండి మరి ఫెస్ట్ కే కదా అండి బట్టలు ఏసుకోవాలి కొత్తచీర కొను కోవాలి ఒకటి ఒకటి ఏమో జీన్స్ ప్యాంటు ఒకటి జీన్స్ టీ షర్ట్ గొనుక్కోవాలి
ఓకే అండి చాలా కృతజ్ఞతలు అండి మీ విలువైన సమాచారాన్ని నాకు అందించినందుకు
మీరు గూడా నాకు మ్యాథ్స్ నేర్పిస్తా అన్నారు కదండి ముందుగానే మీకు చాలా ఏమంటారు థ్యాంక్స్ చెప్పుకుంటున్నా ఫుల్ ఫుల్ గా నాకు ఇంకా ఇష్టం అనమాట మ్యాథ్స్ అంటే మీరు ఇంకా అలా చెప్పగానే నాకు మ్యాథ్స్ ఇంకా నేర్చుకోబుద్ది అయితుంది
ఓకే అండి పక్కా నేర్పిస్తాను మీకొచ్చింది నాకు నేర్పి యండి నాకు వచ్చింది మీకు నేర్పిస్తాను
అవునా అండి చాలా థ్యాంక్స్ అండి అసలు మీతో మీతో మాట్లాడుతుంటే నాకు ఆనందం ఎక్కువ అయిపోతుందండి
సరే అండి
సరే అండి మరి
ఉ